ఆ చెప్ప ఎమ్ చేస్తున్నావ్ తిన్నావా
నేను తిన్నాను ఈ రోజు చికెన్ బాగానే లేదు చికెన్ చికెన్ న ఎగిరి ఏమన్నా బాగుంది చికెన్
ఎగురుకుంటు తిన్నాం అకే బాగా ఫస్ట్ మనం స్మెల్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసిండల్సి
గుమగుమలు ఆడుతున్నాయంటే దానికి ఈ రివర్స్ ఉండే అనిర్థం చేసు
ఆ మత్త సంసార మ కారం చేస ఆ రసం అన్నది తిందాం అంటే కరారం ఆ రసం కూడా కారంమే ఉంది
కా రసం బాలేేదు టేస్ట్ లేదు రసము
హ
అది చూస్తే కారం ఎక్కువ వేసేసారు పప్పు చూస్తే ఏదో తేడా కొడు వస్తుంది మజీ వస్తే మజ్జిగ అసలు స్మెల్ వస్తున్నాయి
మజ్జగ బాగున్నాయి మేము తాగం స్మెల్ ఏం
లేదు తాగుతుండే కొత్తగా అనిపిస్తుంది
లేదా
అవును నాకు ఆహకలి వేస్తుంది పై డ్రెస్ ఏనా పెట్టుకో అయినా పెట్టు ఉండే బాగున్నా
అయ్యో
మీజ చికెన్ దేనను అంగ వైసు నా కకల
పరోట పెట్టుకున్నమాటని ఫిఫ్టీ రూపీస్ దదది రైస్ ఇక ఎందుకు తినలేం కదా మరి నైట్
హా ఫోర్ ఫైడ్ రాైస్ వస్తంది ఫఫ్టీ ఆ హఫ ఫైడ్ రైస్ వస్తుద మేాన్నతు బొద్జు కడుపు కాగాలా ఎస్తా ఉంది అ కారు అదు చజ నేనే మీ ఎవరినైనా తెమ్మని చెప్పిన ఆకలి వేస్తుంది నీకు కూడా కావాల
నా గద్దు
నాకు ఒకదాని జరి
హ
హాఫ్ కిలోడిస్తామే
ఉ ఏమింటి కి పోయింది
నేనా ఆ ఊరికే పోయి బట్టలు ఎక్కువ న ఉతుకున్నా అని చెప్పి
అబ్బా
నిజాంగానే మే బట్టట్లే ఉన్నాయి ఉతుకుకోలేక ఇంగా సర్లే అని మా అమ్మ ని పిలిచి అల్ల అమ్మయి వి ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు పెట్టండి అనేసి ఇచ్చేసా ఇంకా వాష్ చేసుకొని వచ్చా
ఏ నీకేమి ఇక్కడ దగ్గరుందని దగ్గరుని చెప్పి జమ్మని బోయి వస్తాన్నావు
పలిగెత్తల్ల
ఇంకెప్పుడు ఓ మేము మీకు దండాలు మే మీరు దగ్గర ఉన్నప్పుడు పోతా ఉన్నారు
మా
అవునులే అమ్మా
మ్మ్ మరయితే పో
లేదు డోర్ ఎయ్ డో సే ఆ
అందుకే పోయేసి వచ్చేస్తా మళ్ళీ ఓవ్
మూ చెప్పాలే ఓకే ఓకే
మెయిన్ అది కూడా కూడా నోట్ ఓకే ఓకే
ఆ ఆ
బా పో
సరే ఇప్పుడు ఆర్డర్ పెట్ట్ పెట్కొని తిను మరి అ నైట్ అంతా
హాఫ్ అన్ డే నా ఇంకరు వొస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పడుతది
ఆ చెప్పాలి ఇంకా ఫోన్ చేస్తివా అమ్మల్లకి
చేసాను మాట్లాడాను
ఆ ఓ
పోయావా అని చెప్పండి అ అని చెప్పి ఇట్లా చెస్తుందని చెప్పండి అమ్మ
ఆ
ప చేసుకున్నారు కదా చేసుకోని చెప్పండి
హ్మ్మ్
మనం ఇప్పుడు దీనికి టూ టైమ్స్ చేయొచ్చు తెలుసా ఒక మనిషికి
వ ఓ క వ క పర్సన్ కి టూ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ చేయొచ్చు
ఫోర్ టైమ్స్ మా నేను అడిగితే టూ టైమ్స్ అని చెప్పారు
లేదు ఫోర్
అవునా అప్పుడు నేను ఇంద చేసిడాలిసింది
అవును హ్మ్మ్
హ్మ్మ్ అది పోయింది ఇది రావట్ దు నాకు
ఎందుకు పోయింది
అది జాయినింగ్ ఎంతో మంది చేశానని చెప్పేమో తీసేసాదంటా
ఆహా
ఆ కోల్ప
హ్మ్మ్
ఏం ఏసిశాచిందో ఏమో వచ్చి చస్తలేదు
చెప్పాలి ఇంకా ఏంటి
లాదా
ఏమో తెలీదు మీ డోంట్ మె స్ నేమ్స్ యార్
ఓకేయార్ ఓకే యార్ బట్ మన మ మన నేమ్స్ కదా పక్కన వాళ్ళు నేమ్స్ కాదు కదా
ఆహా ఏమో
నేను చూడలేలే నేను చదవలే నాకు రాలేదు కాబట్టి
ఆ
హ్మ్మ్
చప్పాలి చప్పాలి
అమ్మ వాళకి చే అమ్మ వాళ్ళకి చేసావా ఏంచి
ఆ చేసి మాట్లాడే స ఇతకు ముందే
ఆ
హుమ్మ్
ఏమంట ఎలా ఉన్నారంట
ఆ అంతా బాగున్నారు కుశలమే
ఎప్పుడు పోతాయి ఎంటికే
తెలిదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్ ఇస్తే పోతాం మరి
ఫోర్ ఫైవ్ డేస్ సండే ఉందిగాద ఫోర్ డేస్ అస్తే దా
అవును వస్తది నాకు జర్నీకే టూ డేస్ పోయిది కదా అప్పుడు టూ డేసే నైట్ కడ ఉండేది నేను
జర్నీకి టూ డేస్ ఎందుకు పడుతుది ఈ రోజు నైట్కిళ్తే ఇంకో పొద్దునే పోతావు ఇంటికి
చూస్తా మరి నేను తిన్నాలో ఉంట ది అప్పుడు మా అప్పుడు కూడా లీవ్ పెట్టాలా అది నేను చూస్త
అప్పుడు నీక అయ వచ్చినప్పుడు అయి పెట్టుకో
లేదు ఇప్పుడు నువ్వు కది వి అనుకో తిన్నాలో పోలే నాప్పుడు లీవ్ పెట్టలేదు నేను ఇ నాకు పర్మిషన్ మొనే కదా పోయిందని చెప్పి
అదే అది ఉన్నప్పుడు ఇప్పుడు పోవద్దు అంటున్నా
ఆ అందుకే పోట్లా
నా పడి బెడ్క బల్
ఆ
ఎ మూవీసన్నాయో
ఏం చేస్తున్నారు మూవీస్ చూస్ కుంటా ఒక ఒకరు ఒకరురు ఉన్నారు
ఏం అసలు బోరు పడుతుంది పూ ఎంత బర్ పోడుతుంద స ఆ
నీకా బోర్ కొడు తుందా
అవున్ మే నాకే మే ఎల్ నా కాని అంటావు లేదు బోరు కొడుతుంది మన ఏం బాలదు బోలేదు
చెప్పాలి ఇంకేంటమ్ మా
ఎం మాట్లాడేద్ మాట్లాడతా నేన్ నీతో నేన్నేమ్ మాట్లాడత నేన్ నీతో ఏమో చెప్తున్నావు నేనేం మాట్లాడట్లేదు నీతో అని ఎవరు దూరం అయ్యారని అవును నువ్ జుస్తున్నావ్ కాద అడుగు ఇల్కి ఎవరికైనా
యాడ మాట్లాడ్తున్నావ్ మే చొప్ మే నువ్వు
యో మే గో కాలేజ్ నుంచి వస్తానా నా రూమ్ లో నేను కూర్చుంటా నెక్స్ట్ టైం కి బోత ఆడికి
ఆ
కాలేజ్ లో చూస్తే కాలేజ్ టైం వరక్ కు వెళ్తా ఉంటా ఆ ఇంకేద్ చూడుమ్మా ఏడున్నాను నేను రూమ్ లోనే ఎక్కువుంటా నా రూమ్ లో నేను కూర్చున్నా ఎందుకంటే గొడవలు ఆ గొడవలు దో వచ్చిన దోస్ తిన్నారా ఏ
హ్మ్
కనీ ఏ దాంట్లో బోగుడుపా ప్రశాంతంగా మనం మనం గూర్చుంటే చాలు ఇంకా బ్రేక్ కంటే బ్రేక్ కి ఖచ్చితంగా క్యాంటిన్ క్యా తిరుగుదా ఓ దగ్గర కూర్చోవాలే ఆ ఇంకెవరితో మాట్లాడు కొనిచ్చ
సరేలే నమ్మినాలే
నమ్మ గొతే ఆ నిజాలు చెప్తే నమ్మరు నీలాంటోళ్ళు సర్లే వదినమ్మా వదిన ఇంకా అదే ఆ అదే మరదలు అంటే పోయిందా వద్దా
ఉమ్ వదినమ్మంట వదినమ్మ
ఇప్పుడు ఏం మా వాళ్ళు నీకేం కాకూడదా అన్నగాని తమ్ముడు గాని,
ఆ
చూసావా స్నాపు
లే లే చూడలా
సర్లే చూడకపోతే ఏం గాదు
ఆ ఏవాడు గ్రూప్ లో ఫోటోస్ పెట్టలేదే నిన్న సార్ కట్ చేపిచ్చినేటివి
నేను అసలు లేను కదా
అవును లేవు
ఆ నేను ఈ రోజు వచ్చా నేను వచ్చిండాల్సింది కానీ బై మిస్ చిక్ ఈ రోజు వచ్చా
ఊ
ఊ బొజ్జ బా పెరిగిపో నేం చేయాలి తగ్గాలంటే
తగ్గించాల ఫస్ట్ తినిన వెంటనే వచ్చి రాంగానే పనుకోకూడదు
పనుకోట్లేదే ఊ వచ్చి రాగనే ఇంక తినేసి సిఅమ్మతో ఫోన్ మాట్లాడతా తిరగతా ఇంక బయట ఆ ఇంక కొంచెం అట్ తిరిగేసి ఇంకా కుర్చుంటాను ఈ రోజు చార్జింగ్ లేదు కదా ఫోన్ కని చెప్పి
ఆ
ఫోన్ కి చార్జింగ్ పెట్టీ మా మాట్లాడతా ఉన్న
ఫోన్ చార్జింగ్ గా
ఫోన్ కి చార్జింగ్ పెట్టి కూర్చో ఉన్నా కమ్మతో అయిపోయింది ఖాళీ ఏ కదా ఇంకా రీల్స్ గేమ్ ఆడుకుంటా
ఆ ఏంటి మే
ఆ
ఏందో ఏదో ఏ చెప్తా
గేమ్ ఆడు కుంటా ఉన్నేను అంటున్నా
గేమ్ ఆడుకుంటా మ్మ్ నేను ప్రీవియస్ అన్నీ చూస్తా ఉన్నాలే ఏంది అసలు వీళ్లు ఏంది అసలు నాకేం అర్ధం కాట్లా హలో